ఉషా
అయితే రా శిల్పక్కకు ఫోన్ చెత్తే పోతుంది చేయండి ఒత్తమన ఓపెన్ చేయమను.
ఓపనే చే ఒప్ పన్ చేసి ఏం పడతాందా అనింది అసలు నాకు రాలేదురా నేను వాట్సాప్ నుండే చుత్తన్న గని అట్ల రాలేద్ అంటాంది.
సరే వాట్సప్ లో రాకపోని ఆమెక్ వాట్సాప్ల మీది ఓపెన్ కాలే పోనా ఓప్ న్ అయిందా నాకు చెప్పట్లేదు వదిలిపెట్టేసేయి ఇప్పుడు నిన్న సునీత ఎంది నిన్న పొద్దున చెస్ సునీతాక్కకి చెన్లో రాత్రి అయింది అయింది రా అని నాకు పప్పించిందింటే రేపు రా అక్క ఇగ చీకటి అయింది కదా అన్న అలా
అచ్చింద మరి మన సుంతా
మరి సునీతక్కకి చేసుకో అయితే సునీతక్క కి చేదువు తి సునీతక్క వత్తే మనం వివరంగా అర్థమయ్యేటట్టు చెప్దాం ఇప్పుడు ఆమెకి ఇంకేం తెల్వదు చూయిస్తే ఫోన్లు ఎత్తుడు ఎట్లా చేయాల్నో తెలుస్తది వస్తా అన్నది ఇప్పుడు ఇంటి దిక్కు వస్తదంట సరే మనం ఆ
ఆ రాని
ఆ శిల్పక్క కొద్దులే ఇగ చే-చేయనోళ్లని వద్దు అనవసరంగా గురించుకున్
అదే మరి మంచినే రాసిందటు ఉషా
మంచినే రాశినందట్న మళ్ళీ ఇప్పుడు అంట ఎక్సమ్ సోమవారం స్మైలీ కలిసిందా
ఇద్దరు కలిసిరు వచ్చి కోసే కూర్చున్నారు లోపలి పోం ప్పచ్చలాంగే రషని ఎవరు లేరు హా ఎవరు లేరు కదా పిల్లలు ఇల్లగా ఒక టెన్త్ వాళ్ళే ఉన్నారు ఓ ఇక లోపకి గేటుది అంటే తీసిండు లోపలికీ పోయి కూర్చున్నాం
హ్మ్
ఇకా ఆ సెటిప్ ఆ బాక్స్ పట్టుకొని వచ్చిన వాళ్ళు వేరు లోపలి కోసం మాట్లాడి
అదే
హ్మ్
హ్మ స్మైలీ మంచి రాసిందనా
ఆ మంచినే రాసిందట
మరి బబ్బుకోడికి రేపుపోతావా
ఆ అదే పొవలాగనే మయితుది ఇసారి కే టైమ్ అయితుదు
ఆ ఇ వంది భావనైన మాంపార అ పండగ పోటు
హ్మ్ ఇక ఐసారి కేట చూసిపోవాలె
ఏ రేపు కొంత తొందనే అయిదిలేక్క రెండు మూడుంచు వరకు అయిపోదంటావా
రండు వడుగా కొ ఉండాలి తొందర చేయాలి మలా ఆహా మల్ల ఏందో రెండుగా ఒకటి లోపు ఏ ఎతుకోవాలన్నారు అంటే పన్నెండు దకా హ్మ్
పన్నెండున్నార అంటే ఈయన ఒత్తర్లేకపోయినా గాని
అన్ని రెడీ చేసి పెడితే మనమ ఏమ ఉన్నది ఇక రేపు మరి పులివేర వేసుకుందామా
పులిహోరనా ఏమో అక్క మీ ఇష్టం సోరకాయలు ఉన్నాయి తెమ్మంటే మరి సాంబార్ చేసుకుందామని అంటే అట్లనే ఏం లేదు లేదు పులిహోర చేసుకుందామంటే చేసుకుందాం
రేపు ఏం కూరొండ్ గురువార్ గురువారం
గురువారం మ్మ్ ఓకే మీరు రాత్రికి దినరు గదా ఆ సరే మీది అత్తమ్మనడుగు అత్తమిష్టం
అదే ఇగో ఇప్పుడాడ అన్నానిక్ పో తంగదా అప్పుడడిగి ఒకవేళ పు పులిహోర యేసుకుందామంటే పులుసు మసలి బెడతా
మ్మ్
అస్లే టే మది చేద్దా లేకుంటే ఇగ మళ్ళ సాయంత్రం కూర గావద్దంటే ఇగ మరి సొర్కాయ పెసర బప్పుందా నీ దగ్గిరా
పెసర బప్పు లేదక్క
ఆ కంది పప్పు
అసలు చెప్పాలంటే నా నా దగ్గర పెసరపప్ ప్ లేదు కంది పప్పు లేదు ఇవన్నీ తీసుకొని చెయ్యాలనుకుంటాన
కందుల్లేవా నీకు
ఉన్నయ్ నేన్ జెయ్యాలవి
ఆహా రావణ పిన్నీ కాడ తీసుకుంటివి గదా అప్పుడు
ఎప్పుడు ఈ సంవత్సరం కొన్లే నేన్ పోయిన సమ్ కొన్నదే అయిపొయింది
ఊహు
ఆ పప్పైపొయింది అట్ల నీ దగ్గర ఉన్నయా
కాలునే కామాల
ఎన్ని కిలోలైనై ఓ పదిహేనైనయ
ఏ అయినాయ్ ఒక నలభై కిలోలు దాంకా
ఓహో నలభైదాక అయినయ అందే కేే అమ్ముతానంటన్నావా
ఆ పదిహేను కిలో అయితే నాకుగాదా పప్పు పది కిలోలగాయ అయి
ఆ గదే మరి గదేగా పది పదిహేను కిలోల గమ్ముడెంద అని నేను గదే డౌట్ చ్ అడిగినా ఒరే ఎవరినన్న అడగకపోయినవ్ శిల్పక్కోలను గా సునీతక్కోలను కొద్దిగా చిన్నగుంటే రూపాయి ఉమ్
కున్నారు కదా అందరు వాళ్ళు
ఆ ఆ
అట్లా
అదే రూపాయి తక్కు క్కువకైనా ఇయ్యకాపోయినవ్ ఒకవేళ చిన్నగుంటే.
ఈ షిన్నయి అంటే మన కందులు ఇవి హైబ్రిడ్ కందులు కాదు మాయి
మనకందులు
మ్ సన్న కందులు కానీ పప్పు మన్ మంచిగుంటది మాది అదేగా ఒకసారి ఇచ్చినాగ నీకు
ఆ ఆ ఇచ్చినవ్ నేను నీకు ఇయ్యాను కూడా ఇయ్యలే ఆ
ఏమద్ గనీ గిన్నె ఉన్నదా నీ ఇంట్ల నాది తిరిగి ఇట్లా గుండ్రది ఎవరికో ఏదో వో చి ఇచ్చిన నాకు నా దగ్గర ఇట్లా బోనం వండుకునే గిన్నె లేదు ఒకటి
బోనం వండుకునేద
తెల్లద్ ఆ ఆ
ఏమోక్క అది రాలేదు కానీ పూల బాపతి బొచ్చలు ఉన్నాయి చూడు
ఉమ్ ఉమ్
చిన్న బొచ్చలు గోదమ్పిండి కలుపుకునేటివి ఓ అర కిలో పిండి కలుప్ కునేటివి పూల పూలయి అవి మరియో మూడు మొన్న బావ తెచ్చిచ్చిండు బావ నాకుందుకు తె చిచ్చిండు అసల్ అర్థంకాలేనాకు
ఏ బావ దెచ్చి చిండు
పెద్ద బావే తెచ్చి ఇచ్చిండు
మా అత్తగారింట్లో ఉంటే ఇచ్చి రమ్మన్ గనే ఇచ్చి రావచ్చు అయితే
ఏమోయితే మరి నాది కాకింకా రెండు ఎ ఇవ్వొచ్చినయ్ నా గాడికి ఎందుకు ఎవరే ఎవరియో పూల బొచ్చల్ అయితే చి
మంచి నువ్వు చిన్న గిన్నె లేద ఒకటి అట్లా నిన్నా అందుధంఅన్నసరికి అ గిన్నెగాని వాళ్ళు నాకున్ నాకు గిన్నె గుర్తేలేదు గానీ
అదే అదే గాని ఆహ లేదక్క అట్లాంటి గిన్నెలయితే ఏం లేవు కవతపుష్ స్టీల్ చిన్నె గిన్ ఉంది. అంతే తప్పా గా బోనం గిట్లా అట్లాంటి గిన్నెలయిత్ తేం లేవు
అదే ఒకసారి ఎవరికో పోసిచ్చిన నా గుర్తత్ తలేదు అసల్ అది
ఫిన్ బాక్సులైతే ఎట్ల మాయమైతనయో అర్థమైతలేవు తెలుసా.
ఉమ్ అసలు బాక్స్ నా క్యారేజ్ బాక్స్ వోయింద్ అసలు రొండు క్యారేజీలది అస్ సలు
నాది కూడ వోయిందది
ఉమ్ రొండు క్యారేజల బాక్స్ రొండు ఉంటే ఒకటి ఏమి ఇక్కడికి అమ్మలు పంపేది ఒకటి నేను సంజయ్ కి పట్టుకొని పోయేది. అసలు మంచి బాక్ సే వోయింద్ అసలు పెద్దది
అవునవును
హ్మ్
ఏందో ఏందో అసలు బాక్సులు నిజంగానే మాయి కూడా అసలు ఒక్క రెండే అయినయి. రెండు పెద్ద బాక్సులే అయినాయి. మమ్మీగాడు ఒకటి పోగొట్టిండు. అక్కా గీ ఆ పిన్నిది బాక్సు పోయా కొట్టింది అక్క ఈ మమ్మీగాడు. ఏం చెయ్యాలే?
ఏ పిన్నిది
ఆ రోజు రాణి మనం మేడారం పోయి వచ్చిన్ రోజు రాణి పిన్ని నాకు అట్లా ఇట్లా కడం బాక్స్ ఇచ్చింది గీతల్ గీతల్ది ఆ బాక్సు తెల్లారి ఎందు కు మమ్మీకాడికి పోతే ఏ బాక్స్ దొరకక టైంకు అందులో ఎసుకపోయినా ఎసుకుపోతే ఆడిక్ మమ్మీ ఇది బాక్స్ మనది కాదురా జాగ్రత్త చేయి బిడ్డా అంటే, చేత్త మమ్మీ అన్ని తిన్నదట తిని ఆన్నే బ్యాగ్ లో పెట్టిందట మర్ దొంగల్ దీశిన్ లా తెల్వది. ఇది ఏడ్నన్న పెట్ మర్చిపోయిందా తెల్వది
నే ఇగో మల్లా మల్ల సిట్టిండు బెదిరియక్ గాని ఆమె తిని బెడ్ మిన్నె పెట్ పోతదట మళ్ళా అనక్ గాని
ఆదె అదే కొంచం నెగ్లెక్ ట్ తనం ఉంది దీనికి నాకు కూడా తెలుసా ఆ విషయం నే అనా అట్లనను నేగ్ లెక్ట్ కుండకు బిడ్డ అంటగాని అట్ల ఎందుకంటగాని
ఉమ్
అదే ఉంది ఉంది నెగ్లెక్ట్ తనం ఉంది నా కూడా ఇంట్రెస్
ఒక రోజు అట్లనే అట్లనే అన్ని అడేసిపోతే వీళ్ళూ అంటే ఆ స్టడీహౌర్ లేకుండే వీళ్ దీసి లోపల పెడతరట
మ్మ్
ఎవరో ఒకరు వీళ్ళు ఎవరైనా ఒకరు అత్తరు గదా
అదే అదే
లోపల పెడుతారంటగాని ఎవరన్నా వీళ్ళ కానీ పొద్దుకు స్టడీ అవర్లా కూసుంటే గట్ల పోతయి ఇగ
ఇప్పుడు ఆ బాక్స్ పోయిందా రావన వీనికి ఏం బాక్స్ ఇయ్యాల్న అర్థంమయితలేదు. అదే పోడుగుది కాదు కడెం బాక్స్ గీ దొడ్డోళ్ళకి ఇయ్యలేదా ఇప్పుడు అత్తమ్మోల ఇంట్ల కూడ ఉంది ఒకటి. కడెం బాక్స్ చూసినవా ఆ అట్లాంటిదే కింద గీ తలు పైన కడెం బా
అది ఇయిపో అత్తమోళ్ళది తీసుకురా, అత్తమ్మకి ఏదన్న ఇయ్యిపో గిన్నే.
ఆ సేమ్ అట్లాంటి బాక్స్ అదే బాక్స్ కావచ్చు నాక్ తెలిసి.
ఆ అత్తమోలది అది ఆ దొడ్డోలది వీళ్ళే ఇచ్చిర్లే. ర ఆ
అట్లాంటిది మాకు ఒక బాక్స్ ఉండే ఆ బాక్స్ పోగొట్టింది ఈ బాక్స్ పోగొ ట్టింది రెండు బాక్సులు పోగొట్టింది పిల్ల.
ఈ ఇప్పుడు అత్తమ్మ ఇంట్లున్నది తీసుకపోయి యియ్యీ. మళ్ళ వాళ్ళు ఏమన అంటరని గట్లా ఊకే అంటరు.
అద్ అవునవును.
ఇగ అత్తమ్మ ఒక రోజు అని నేదైనా బాక్స్ ఇత్త గాని, ఇప్పుడు అది ఇయ్యి అత్తమ్మ నాది ఇలాంటి బాక్స్ పొడకొట్టింది అని చెప్పి.
అట్నే అంటీగా ఏదోటి
మ్మ్ మళ్ళ కొత్తదేం కొనుకచ్చిత్తవ్ గానీ
హే కొత్తది ఇంక అత్తమ్మకే ఎప్పుడన్న వేరే బాక్స్లు వత్తెనా ఇంట్లో బాక్స్ ఓటి అయిపోద్ది
మ్ ఇంకత్తమ్మకే షిక్కెం వొళకు ఏదన్న క్యాన్ కొనిచ్చినామ పని ఉంటది గాని ఈ బాక్స్ కొంటవొయ్యి యియ్యామకు.
మ్మ్ అంటా మరేంమ
హ్మ్
ఈయననే పొయి అడుక్కరంమంట అడుక్కొస్తడు.
మ్మ్ చెయ్యాపనీ.
మ్ ఇయ్యాల మళ్ల ఏమనుకుంటదో పిన్ని
ఆమ అడుగుతది అడిగి మళ్ల వాళ్ళు బాక్స్ ఇగ పిల్లలకి పట్టుకపోతరు కదా వాళ్ళు అడుగుతనేమో అయ్యో మర్చిపోయిన పిన్ని తెచ్చీత్తా అని కూడ అను లేకుంటే సప్పుడసేయక ఊకో.
అంతే అంతే ఆ లేదు ఈ రెండు రోజులు అడిగి పంపిస్తా పెత్తమని ఒకేళ అథమయ్యాన అంటే ఆ
ఒక గిన్న కూడా ఉండ కదా
ఆ బాక్స్ ఉంది మాకు పొడుగు బాక్సు ఇప్పుడు ఇది ఒక్కటి ఎట్లా పంపాలి అది లేకుండా అనే ఆలోచించ జీస్తానా
ఉహు
సిట్టి మి ట్లానే ఉందా అక్క
అడ కుసునది
అదే స్నానికి పోయినట్టు చేసింది ఇంత చెట్టి
సాన వేడికి పోయింది ఇక్కడ ఆడుకుంతనది సరే మరి ఉంటానా
ఆ సరే అక్క రేటింగ్ ఇవు
నా ఆ ఆ
అ